నో
హ చెప్పండి ఎలా ఉన్నారు.
బాగున్నానండ. మీరు బాగున్నార?
ఆ బావున్ అందరు బావున్నారా
ఆ బాగున్నానండి
పనయిపోయింద
అయిపోయిందండి ఇప్పుడే
ఓకే
తిన్నార మీరు అంటే ఈవి నింగ్స్ స్నాక్స్
తిన్నం
ఇంచ్ ఇందాకే స్నాక్స్ తిన్నానండి టీ తాగి స్నాక్స్ తిన్నా
ఓకే ఊహ్మ్ ఏం స్పెషల్ చేసారు ఈ రోజు
బిర్యానీ కుక్ జేస్తన్నమండి
ఓ హ్మ్
మీరు
మాది నార్మల్గా రైస్ ఎగ్ కర్రీ మాది
స ఓహో ఓకే ఆ ఇపుడు చు చేసేద
ఆ ఏంటి స్పెషల్ మరి షిరోజు బిర్యానీ
ఊ అంటే అలాయిత్ పనేం లేదు
ఉమ్
నార్మల్గా మమ్మీ చికెన్ తెచ్చింది సో ఇంకా ఏం కుక్ చేయ్యాలి అని అంటే బిర్యానీ కుక్ చేయమని చెప్పుండే
ఓకే ఓ
ఆ బిర్యానీ
ఊ అలానే అనుకోండి
హహ ఆ మీరు మీర్ బాగా చేస్తారా బిర్యానీ మరి
నాకు ప్రాసెస్ ఐడియా ఉంది అందుకని ఇప్పడు వరకు అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి
అవునా ఓకే
ఇంకా ఇంకేమన్నా వెరైటీగా ట్రై చేస్తారా బిర్యానీస్ లో మీరు
హ పులావు తో చేస్తా
ఉమ్
పులావు జెస్తా ఇంకా అమ్మో మటన్ పులావ్, చికెన్ పులావ్ లేదంటే లైక్ ధమ్ బిర్యానీ.
ఉహు
ఇంక ఇంకేమన్నా వెరైటీగా ట్రై చేసారా. ఎప్పుడైనా ఆ ఎప్పుడైనా వెరైటీగా ట్రై చేసారా, ప్రాన్స్ బిర్యానీ గానీ ఫిష్ బిర్యానీ.
ఫిష్ బిర్యానీ ట్రై చేయలేదు ప్రాన్స్. ట్రై చేశన్.
ఓకే
ప్రాన్స్ అయితే చాలా సార్లు ట్రై చేస్న ఫిష్ ఇప్పటి వరకు చేయలేదు, చికెన్ మటన్ నార్మల్గా అండ్ మీకు ఇది పన్స్ కుబొయ్, క్కన్ పన్సకాయ బిర్యానీ థెల్సా ఐడియా ఉందా.
చాలా అర్కు వెజిటేరియన్స్ అది తింటారు.
హు
వాళ్ళక్ క్వ పన్నీర్ బిర్యానీ పనసకాయ బిర్యానీ వాళ్ళక్ అదే కదా.
హు పన్నీర్ బిర్యానీ ఆ లేకపోతే మిన్ మేకర్ తోటి అంటే వెజ్జు, వెజ్జె మిన్ మేకర్ ఏసి చేస్తారు ఐడియా ఉందా.
ఆ మార్నింగ్ కూడా చేశాను. వన్ టూటైమ్స్ అే బాంటుంది కను
హు అదొక్కసారి చేసాను.
ఓకే ఇంకా అంటే మీరు బైట బిర్యానీ ప్రిఫర్ చేస్తారా ఇంట్లోనేనె ఎక్కువ.
మోస్ట్లీ మా మమ్మీ బాగా చేస్సది, బయట కన్నా మా మమ్మీయె బా చేస్సది. సో బయట ఎక్కువ వెళ్ళమ్, మా మమ్మీ ఉంటే మా మమ్మీ తోటి చెపిస్
హుహు, ఓకే ఇంట్లో అయితేనె కొంచెం మనకు న చ్చినట్టు చేస్కోగలుగుతం.
ఉ
బైట వాళ్ళ్ ఎల కుక్ జెస్తారో తెలీదు.
అ కొయ్యిల ఉంటది. మా మమ్మీ లేదు అంటే బయట ప్రిఫర్ చేస్త అప్పుడు
ఆ ఎపుడు పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కూడా ఫుడ్ అనేది అంత బావుండట్లే అని చెప్పి అంటున్నారు. చాలా వరకు ప్చ్ అంటే చా టూ త్రీ డేస్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి, అదే దాన్ని మళ్ళీ హీరి హీట్ జేసి పెడుతూ ఉంటారు.
హు, నిజమె
ఆ అంటే మనం
అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కాదు కొన్ని కొన్ని రెస్ స్స్టోరెన్స్
ఆ అదే స్పెసిఫిక్గా ఇది అని మనం చెప్ ట్టలేం గనీ ఇగ కొన్ని కొన్ని అయితే అలా చేస్తున్నారా అంటున్నారు
ఊ
ఊ ఇ చాలా వరకు ఆన్లైన్ లో ఫుడ్డే చాలా వరకు ప్రిఫేర్ చేస్తున్నారు అందరు
ఆ అవునండి
కోడం
అంటే ఈజీ టు మేక్ కదా గా త్వరగా వస్తది గద అనేసి నాకు అదే ప్రిఫర్ చేస్తున్నారు
అవును అవును చాలా వరకు అలానే చేస్తున్నారు
మీకేది బాగ ఇష్టం హోమ్ ఫుడా అఔట్ సైడ్ ఫుడా
అర్ధం గాలే వాయిసు
మీకేది బాగా ఇష్టం హోమ్ ఫుడ అఔట్సైడ్ బ ఫుడ
హోమ్ ఫుడ్డే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు కదా కొంచెం
ఊ
బయటది కూడా తింటాను కాపోతే ఎప్పుడన్నా ఒకసారి మరి అంత అడెక్షన్ గా తినం అడక్తేజ
ఎక్కువ ప్రిఫర్ చేయరు అయితే
ఊ లైట్గా తింటాం బైట కాకపోతే కొన్ని ఉంటాయి ఇగ లేడీస్ అంటె పానీపూరి అట్లాంటివి తింటా అవి కూడా ఎప్పుడన్నా ఒకసారి
అవునా
ఉమ్ మీకు నచ్చుతుందా పానీపూరి
ఊ పానిపూరి నేను అంటే ఒకప్పుడు తినేదాని ఈ మధ్య బం జేశానండి
క్షేమం
ఒకప్పుడు బాగ్ తినేదని
ఊమ్ అవును చాలా మంది సోషల్ ఎ నార్మల్ గా రీల్స్ లలో పానిపురించి అంత ఏవో ఏవో వీడియోస్ పెడతా ఉంటారు అవి చూసినప్పుడు తినద రా అనిపిస్తది కానీ దాని బయటికెళ్ళిన ఇప్పుడు చూస్తే మాత్రం టెమ్ట్ అయ్ దినేస్త
పోతే ఎపుడన మ అక్కను దేపోతే చాలు కింటలు ఏపోతే చాలు ఇదే ప్రిఫర్ చే
నేను ఒకసారి ఇంట్లో ట్రై చేస్ పానీపూరి బా ఓకే బానే వచ్చింది
అవునా ఇలా చేస్తే
నార్మల్గా బట్టాన్ని ఆలు కు కుక్కర్ లో బాయిల్ చేసి దాంట్లో కొం కొంచం రోస్టెడ్ ఆనియన్స్ ఆ పచ్చిమిర్చి కొత్తిమీర వేసి
హ
మిక్స్ వసి సాల్ట్ ధనియా పౌడరు టేస్టింగ్ సాల్ట్ వేస్తారు బట్ నేను వేయలేదు అది ఏమి నార్మల్ సాల్ట్ వే
ఫాస్ట్ ఫుడ్ తిన్నప్పుడు టేస్టింగ్ సు పల్లవి రోజు ఏమన చెప్తార వాళ్ళకి
మనం చెప్ నేను ఎప్పుడు అలా చెప్పలేదు కాని కాకపోతే నీట్ గా ఉండాలని చెప్తాను కొంచం మంచి వాటర్ యూజ చేస నార్మల్ ఏ ట్యాప్
మనం ఎంత చెప్పినా వాళ్ళు వాళ్ళ్యూ చేసే వా తెచ్చుకునే యూజ్ చేస్తారు గాని మన కోసం స్పే పిగ్ ఏం తీయరు కదండి
అది కరెక్టే గాని టేస్టింగ్ సాల్ట్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాటర్ ఒకటి కొంచం మంచివివి వస్తే బెటర్ కదా ఏవి పడితే అవి పడితే వాటిలలో అంతా బాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అయ్యి చాలా డిసీజెస్ వస్తాయి వాటితో వాటర్ తోట ఎందుకంటే అది చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది వాటర్ వల్ల వాళ్ జేసే స పనీ
మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు వినరు ని ఒకటివ చెప్పడం ఒక రెస్పాన్సిబిలిటీ అని చె అన్నట్టు చెప్పాలి దనకి వినడం వినడకపోవడం సెకండరి అది
ఇంకా బయట అంట అంటే నూడిల్స్ మంచూరియా
దనా తినను
నేను బాగా మంచూరియా తింటా ఫాస్ట్ ఫుడ్ వేసేసి నూడిల్స్ అని మంచూరియా తింటా
నేను అవి నేను ఇంతవరకు ఒసారి కూడా తినలే మంచూరియా ఒక్కటి తిన్నా అది కూడా ఒక్కసారి తిన్నా
ఆ
అంతే ఫ్రైడ్ రైస్ మంచి నూడిల్స్ అంత నచ్చవు వాటి ఫ్లేవర్ వెరైటీ వస్తుంది
ల్గా తింటాంక్కువ అంటే ఎప్పుడన్నా ఫుడ్ కుక్ అవ్వనప్పుడు లేకపోతే నాకు ఏమన్నా బయట ఫుడ్ తినాలి అని అనిపించినప్పుడు సో నేను మంచూరియా గాని లేకపోతే మంచూరియా విత్ నూడిల్స్ కౌడ రేస్తా బాగుంటాయి రెండు కాంబినేషన్
అవునా ఓకే
అ
మా ఫ్రెండ్స్ కూడా బాగా తింటారు నేను స్టడీ టై లో మా ఫ్రెండ్స్ అయితే ఫుల్ ఫుల్ కద ఇంటర్ వాటి ఏముంటే రానుకుండా అంతగానం
అ
ఆ
బా ఎయికుగదు నది మా ఫ్రెండ్స్ కూడా చాలా వరకు మంచూరియా ఫ్రైడ్ రైస్ నూడుల్స్ విక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తినేది వాళ్ళు
ఆ మీరు ఎప్పుడూ అయినా మచురియా విత్ రూమాలి రోటీ ట్రై చేసారా
రుమాలి రోటి తిన్నాను కానీ మంచూరియాతో తిన్లేదు అంటే నార్మల్ చికెన్ కర్రీతో తిన్నా
ఆ చికెన్ తో బాగుంటది బట్ మంచూరియా తో కూడా బాగుంటంది యాక్చువల్ గా నేనుసారి ఇట్నే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తే ఏం తినాలా ఏం తినాలా అనేసి బోరు కొట్టింది నా పక్క టేబుల్ అతను ఆర్డర్ ఇచ్చిండు అనమాట నాకెందుకు కొంచెం డిఫరెంట్ గా అనిపించి చూసి నేను కూడా సేమ్ ఆర్డర్ ఇచ్చండి ఆ బాగు బాగుంటందా లేదని చాలు బా బాగుంది కా
ఓకే నేను ఎప్పుడు తినలేదు చిక్ చికెన్ కర్రీతో తిన్నా బాగుంది
నేను చికెన్ తో తిన్నా బట్ కొంచెం డిఫరెంట్ అనిపించింది అసలు ఎవరు అట్లా ట్రై చెయరు కదా మంచూరియా అనేది అదొక కర్రీ లాంటిది కాదు అసలు కంప్లీట్లీ అదొక స
ఆ స్టార్టస్ ఒకే అవును
సో అట్లా అనేసి ఎట్లుంటందా అనిచ్చేసి ఒకసారి ట్రై చేసండి
ఒకసారి ట్రై చేస్తాం అయితే ఆ ఓకే